హలో
అ విన్పిస్తుందా?
పిస్తుందా నా వాయిస్?
ఆ ఇప్పుడు కొంచెం ఇన్పిస్తుంది. రియల్గా
ఏంచేస్థనార్రండి?
ఇప్పుడే ఇట్ల కూర్చున్న, మీరు? ఏదొ చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి మొత్తం?
వినిపిస్తుందా అండి? హలో
ఆ వినిపిస్తుంది, హలో! ఆ బ్రేక్ఫాస్ట్ చేసాం, మీర్ చేసారా? తిన్నం, తిన్నం.
ఏం బ్రేక్ఫాస్ట్ చేసారు?
జండుబామియి
ఆ? ఏం చేసారండి?
ఇడ్లీ, ఇడ్లీ మాది. మీది?
మాది దోసా అండి.
నాలుగ పోయిందా మీకు?
అయింది అండి మిది అయిందా
ఆ అయింది
నీకు నీ ఫేవరెట్ డిష్ ఏంటది
ఫ్రై అండి బెండకాయి అండి వేరే డిష్
అది వంకాయ అండి
ఓకే అ వంట మీరే చేస్తారా ఇంట్లో
ఆ అండి నేనే చేస్తాను
ఆ మీకు
ఆ ఉన్నాది ఒకటి
నీ ఫేవరెటా స్పోర్ట్స్ ఏంటండి మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటి?
ఆడడం కాదని చూడాలంటే క్రికెట్ చూస్తా అప్పుడప్పుడు
షటిల్ అట్లాంటివి ఏవి ఆడరా సో
అంటే నార్మల్గా పెళ్లికి ముందు ఆడేది ఏ ఇప్పుడు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ వస్తలేదు ఇక
మీరే మీ ఇంట్లో చెట్ ఎట్లు ఉన్నాయండి
ఆ చిన్న లొల్లి గాదు అయితే రండి మాఇంట్లో
మీ గార్డేన్ ఉందండి మా ఇంట్లో
ఇది గార్డేన్ ఉందా
మీ ఇంట్లో
ఆ సేమండి ఏమేమి చెట్లున్నాయి మీ దగ్గర
అన్నాన్ని చెట్లుంటే జామ చెట్టు ఆ అకు పపాయ రోల్ గోరింటాకు చిన్నవి చిన్న చిన్న చిన్నవి
ఓ అంటే మీరు ఆ షో చెట్లు కూడ చెట్లు ఆ మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అండి చెట్లు పెట్టడం అండి, అన్ని రకాల చెట్లు పెడుతది మాంట్లో ఏ పూల చెట్లు, పల్ల చెట్లు, ఇంకా చెవు చెట్లు అన్ని చెట్లు ఉంటాయి.
ఉన్నారు ఇప్పుడు లేకపోతే కష్టం
ఆ మల్లి కూరగాయలు కూడా అఓ
ఇట్డ కెమికల్స్ కూడా లు మనం ఇంట్లో ఆర్గానిక్ గా కొంచెం పెన్చుకోవచ్చు
బెండకాయ చెట్లు అనేసేసి, దొండకాయ చెట్ల అని, గోంగూర అనేసి, ఇంకా టమాటో తెలుసా దేశీ వాళ్ళ టమాట చిన్నవి ఉంటాయి.
ఆ అదే అవి రామములు కాయలు అంటారు చిన్నవి
సైడ్ నాటునా మాటు టమాట చలా చిన్నవి తింటాము
ఆ లే ఆ తింటాం మేము కూడా తెచ్చి చిన్న టమోటా రాముల కాయలు అని కూడా టారు
అది ఇంకా
వాయిస్ కట్ అయిపోతుంది మళ్ళా ప సేపు బా వస్తుంది కొద్దిసేపు కట్ అవుతుంది
పోతున్నా అనుకుంటాండి ఒక్కొక్క అప్పుడప్పుడు సిగనల్స్ వ్యాపయారం ప్రదా అంకే
మాకు సిగ్నల్ బాగానే ఉంది అ సౌండ్ అది మా ఇంట్లో కొంచెం తిండి మ ఉంది అది సౌండ్ అది
అవు
మ్
ఇయర్ మీకు మావిడికాయలు కస్తున్నాయా అండి
ఇ ఇయర్ చెట్టు గ్రో అవుతుంది, ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టగా పెట్టగా, ఇప్పుడు గ్రో అయితుంది అన్ని చచ్చిపోతూ ఉండే
అంటే దానికి కాయలు కాదు సార్
అంత పెద్ తది రాలేదు అంటే ఒకటే ఒకటే స్టెమ్ వచ్చింది ఇప్పుడే పెద్దగా పొడుగుగా ఒకటే స్టెమ్ అయ్
అవును మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక మూ నాలుగు రకాల ఆర్చెట్లున్నాయంటే ఇయరే కాస్తానే చూడాలి ఒక్కొక్కటి ఏమే అతు
ఓకే అది స మ్మర్ మామిడికాయలకు ఇబ్బంది లేదన్నమాట
అవసరం లేదిగా
దోనంద
ఆ గది పనికొస్తాయి
అది భాసలు ఎవడో చేసుకుంటారా మీరు
ఆ
అది బాగా సెలబ్రేట్ చేసుకుంటారా మీరు
ఆ అండి అది బానే సెలబ్రేట్ చేస్తాం ఆ రోజు మమ్మీ ఒక నాలుగే కంట పిండి వంటకాలు చేస్తుంది
ఓకే
అందరం కలిసి గుడికి వెళ్ళేసోస్తే దేవుని గుర్తు చేసుకొని ఓ బా క్షలు పూర్ణలు అ పులిహోరా సేమియా ఈ నాలుగు రకాలు చేస్ తరు
అంటే మీది అంటే మీరు ఆంధ్ర తెలంగాణ
ఆ తెలంగాణ నే అండి నాద్
అదే నే టాకింగ్ డిఫరెంట్ గా ఉంటే అడుగుతున్నా
ఆ
అంటే మీ టాకింగ్ డిఫరెంట్గా అ అనిపిస్తుంటే అడుగుతున్నా
ఆంధ్రా బార్డర్ తెలంగాణ స్టార్టింగ్ అన్ మాట సో కొంచెమది ఇది సైతది
ఉంహు
అంటే మేం వ్యాస చాలా
హలో
మాది ప్యూర్ తెలంగాణ అండి
అ ఓక్ మాది కూడా తెలంగాణనే అండి ఆ
ని చేస్కుంటర ఉగాది
మామ ఇ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఉగాది పచ్చడి ఆ రోజు స్వీట్స్ మెయిన్ స్వీట్ అంటె బ క్షాలు చాలా వ
పూర్ణాలు జెయ్రా మీరు
గున్నాలు తక్కువ మ ఆ సెయ్యం
ఉగాది ఖచ్చల్లో మీర్ ఏమేమేస్తరండి
ఆమల్లు కొ చింతపండు వేపాకు బెల్లం కొంచెం సాల్ట్ కొంచెం కారం స్వీట్ కోసం కొంచం కొబ్బరి
ఆ
ఒక ఫైవ్ ఐదు షెడ్ రోజులు కదా ఆర్ రుచలూ ఏస్తం
మావిడికాయా ముక్కలేయర
అ మామిడికాయ మామిడికాయ కూడా వేస్తాం
స్తార
మిదెగ్గరెలా సెలబ్రేట్ జే
నీల్లు నార్మల్ నీల్ బెడతరా చింత పండు నీళ్ళు ఏస్కుంటరా అండి పులుపు కోసం
అద్దం గాలె
అదే ఉగాది పచ్చడ్లో నీళ్ళు ఆడుతారు గదా
హ ఆ చింతపండు వాట్ర్
చింతపండు నీళ్లు వాడ్తారా
అ ఇప్పుడు కొత్తా వస్తంది గద చింతపండు దాన్ని వాడుతమ్
ఓ
పాట అవుతుంది కదా ఇంకా కొత్త చింతపండ్ళు మ్యాంగోస్ అన్నీ
నమ్ముతారా అంటే ఉగాదికి అంటరు గదా ఆ పులుపు చేదు వగరు అన్ని కలిసి తింటే ఆ ఇయర్ బాగుంటది అనేసి పెద్దవాళ్ళు అంటా ఉంటరు గదా ఆ ఫస్ట్ ఉగాది రోజు ఆ నీళ్ళు దాగినంక దేవున్ పూజ తర్వాత ఆ నీళ్ళ్ దాగిన తర్వాత నె ఏదైన దినాలి అంటరు
ఉనా కంటే ఇ నమ్ముతం ఆ అంటె అది కూడా నిజమే కద అదిొక సైంటిఫిక్ రీజనే కదా నార్మల్గా మూడ నమ్మకం లాగ ఏం చెప్పలేదు కదా సైంటిఫిక్ గానే చెప్పారు కాబట్టి నమ్ముతం
స
మీ వాయిస్ చాలా డిస్టర్బ్ వస్తుందండి సరే అండి
అహా